హాయ్ అండి
హలో హయ్ మేడం చెప్పండి
హాయ్ సార్ బాగున్నారా
బాగున్నామండి
ఏం చేస్తున్నారు సార్
ఆ ప్రజెంట్ ఏం లేదండి వాషింగ్ మిషిన్ బంద్ అయింది, ఎండ్ అయింది ఆఫ్ చేస్తున్నా
బట్టలు ఆరేయాల
మ్ బట్ బట్టలు ఆరే బెట్టాల అండి
ఆహా చాలా హెల్పింగ్ నేచర్ ఉంది మీ మేడం చాలా అదృష్టవంతురాలు
గిన్నెలు కూడా కడు తా అండి
చెయ్యాలి చెయ్యాలి అంటే మీ మేడ ఏదో జాబ్ చేస్తార అనుకుంటా అందుకే అంత వర్క్ ఉ
ఆ మా మేడ మ్ జాబ్ చేస్తారండి
సరు మీ మేడం
మా మేడం డిఓ అండి డిస్ట్రిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
వో వావ్ సూపర్ నైస్ అదే తనకు ఇంకా ఇంట్లో వర్క్స్ చేసుకోవడము అటు ఆఫీస్ వర్క్ చేయడము బర్డన్ అవుతుంది కదా మీరు కొంత హెల్ప్ చేయడము చాలా హెల్ప్ పింగ్ నేచర్ మీకు చాలా బావుంది
అవును
డి ఈ వో నా అండి
బి ఈ వో
ఓకే ఓకే డిన్నర్ చేసారా
వాళ్ళు చేస్తున్నారండి నేను చెయ్యాలి
ఊహూ ఏం స్పెషల్ చేసారు మీ మేడం
ఆ మా మేడం ఏం స్పెషల్ చేసారంటే ఎగ్గు పచ్చడ రో ఆ అంటే అది పచ్చని అంటే ఎర్ర రెడ్ చిల్లీ ఉంటది కదా
అవునండి ఓకే ఓకే రోటీ పచ్చళ్ళ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అవునా
హ
చెయలే అనుకుంటాయి
నేను అంటే మార్నింగ్ తిన్న మస్తు టేస్ట్ ందండి
ఓకే ఓకే
కిలో పచ్చి పులుసుు
ఆహా కాంబినేషన్ చాలా బాగుంటుంది వాటి కాంబినేషన్ న్ పికిలు పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది
అవును మా మా మేడం సూపర్ చేస్తదండి
ఆహా వంటలు చాలా బాగా చేస్తారు ఆహా
ఓకే ఓకే
పచ్చి పులుసు సూపర్ వేస్తాది
చాలా అంటే వ ఒంటాలు ఇంకా చాలా బాగా చేస్తారనుకుంటా
వంటలు ఆ సూపర్ ఎక్స్పర్ట్ గాని సగం నేనే చేయాలి కూరగాయలు కట్ చేయాలి నేను వెజిటేబుల్
అండి ఇప్పుడు మీరిద్దరు జాబర్స్ కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా లేదంటే తన ఒక్కటే ఎలా చేయగలుగుతాది ఇంకా మీకు పిల్లలుండింటారు కదా
అవును పిల్లలు మహా కిరాకు మా పిల్లలు
ఇప్పుడు పిల్లలు
అసలు మాట వినరు మా పిల్లలు
ఇప్పుడు పిల్లలు కొంచెం అట్లానే ఉన్నారండి ఫాస్ట్ జనరేషన్ లో
మా పిల్లలు ఘోరం అండి మా పిల్లలు అయితే అసలు మాటినరు మొబైల్స్ బాగా చూస్తారు
ఉ కొంచెం అడిక్షన్ తగ్గించండి
మొబైల్స్ బాగా చూస్తారు. మా పిల్లలు టీవీ కూడా బాగా చూస్తారు.
ఉహ్ హ్మ్ ఆహ్ హా చిన్న పిల్లలు కదా సెట్ అయితారు వాళ్ళకి అర్థం అయినప్పుడు వాళ్ళే సెట్ అయితారు. కాకపోతే ఇప్పుడు జనరేషనే ఫాస్ట్ జనరేషన్ అలా ఉంది. పిల్లలు చాలా టూ ఫాస్ట్ ఉన్నారు.
ఆహ్
అంతటా అంతే ఉందండి పిల్లల్ ది
డి
హ్మ్ అందరి అయ్యో అందరి అదే ప్రాబ్లం ఉంది ఇంట్లో మాట వినట్లేదనే ఉంద్ దే అందరి బాధ కాకపోతే పిల్లలకి ఇంకా కొంచెం ప్రేమగా చెప్ ప్తే ఎక్కువ వింటారంటా అండి. మనం కోపడి, తిట్టి చెప్పడం కంటే కూడా
ఆహ్ అవును
ప్రేమగా చెప్తే చాల్ బాగా విని అర్ధం చేసుకుంటారంట. పిల్లలు
వాళ్ళు ఎంత ప్రేమాగా ఎప్పినా విన్నట్లేరు. నేను చెప్తే నా నక్ కోపం ఓస్ సరే ఇగా అమ్మ
మీరు చాలా కూల్ పర్సన్ లాగా ఉన్నారు. మాట్లాడుతుంటే అర్థం అయితు తుంది మీరంతా కోప్పడే మనుషుల్లాగా అనిపియట్లేరు.
అవున ఉహ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.
పర్సన్ లాగా ఉన్నారు.
క్యూ
థ్యాంక్ యూ అండి.
హా నైన్త్
లేదండి లేదు. దు నేన్ ఇంకా మీరు రోజు ఏం చేస్తుంట్ ఉంటారండి. ఆఫీస్ కేళ్తారా.
ఆఫీస్కి వెళ్తామండి. ఆహ్
నా నా రోజు వారి పనుల్లో చేేసింకా ఇర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు లేస్తానండి. లేసి లేసేసి ఇంకా బ్రష్ స్నానాలు అవన్నీ అయిపోయాక టిఫ్ ను వంట స్టార్ట్ చేస్తాను
ఉ
కు టిఫిన్ తినబెట్టడము ఆ తర్వాత బాక్స్ ప్రిపేర్ చేసేసి బాక్స్ పెట్టి పంపించడము పిల్లలకి
వెరి గుడ్ సూపర్
నేను ఆ తర్వాత మా హస్బెండ్ ని రెడీ చేపించి పంపి చడము డ్యూటీకి
రెడీ రెడీ ఇచ్చి పిచ్చి పంపిస్తారా అంటే
తనను కూడా రెడీ చేయాలి
మీరే రెడి చేయాలా
అంటే కొంచెం ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసి
నే మీ సారు చాలా అదృష్టవంతుడండి
మేమంటే హౌస్ వైఫ్ కదా అండి ఎంతైనా ఉ ఆ తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను
ఉహు
ఈ ఉంటాయి కదా గిన్నెలు రుద్దుకోవడం బట్టలు మిషిన్ లో ఆరబెట్టడం ఐరన్ చేసుకోవడం లేదండి వాషింగ్ మిషన్ ఉంది కదా వాషింగ్ మిషన్ లే నేనే చేసుకుంటాను
ఆ గిన్నెల గిట్ల ఏం తోమడు
ఈ నాకు బాలేనప్పుడు ఓపిక లేనప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు
ఆ రోజు హెల్ప్ చేపించుకోండి మేడం మీరు
చేయించు
ఆ జాబు దేముంది మేడం జాబుదేముంది రోజు గిన్నెలు తోమి
సాయంత్రము ఇంకా మళ్ళీ లంచ్ కు వస్తారు మా సారు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ వెళ్తారు తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ కలా పిల్లలు వస్తారు
పిల్లల్లు మీరే పికప్ చేసుకుంటర
లేదండి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంది త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అప్ అండ్ డౌన్ ఫైవ్ కిలోమీటర్స్ వస్ తది మా హస్ పెండే తీసుకెళ్తారు డ్రాపింగ్ పికప్ కంతా తనే చూసుకుంటారు తర్వాత వాళ్ళు వచ్చాక వాళ్ళకు ఫ్రెష్ప్ చేయిచ్చి ఏమైనా స్నాక్స్ ఫ్రూట్స్ పెట్టడము
ఆ
ఆ తర్వాత ఇంకా పిల్లలకు చదివించుకోవడము
ఆఓహ
చేపించడము మళ్ళీ నైట్
గ్రేట్ అండి మంచి ఫ్యామిలీలా ఉంది మీది సుప్పర్ మీరు టైమింగ్స్ మాత్రం చాలా ఉన్నాయి మీ కరెక్ట్గా ఏ టైమ్ లో ఏం చేయాలో ఫిక్ గా ఉన్నది
అదే ఇంక నా డైలీ రొటీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా రొటీన్ పనులయితే ఇవ్వండి ఇంకా నైట్ పిల్లలకి హోమ్వర్క్స్ చేపిచ్చాక కాసేపు రీడింగ్ చెప్పిచ్చి చేసాక
గ్రేట్ అండి సూపర్ మీరు ట్యూషన్ కూడా మీరే చెప్తారా
ఆ మా పిల్లల వరకయితే మేమే చెప్తామండి పిల్లల వరకు మేమే చెప్ప ప్పేసుకొని ఇంకా డిన్నర్ చేపిచ్చేసి పడుకోబెట్టేస్తాను పిల్లల్ని
ఓకే గ్రేట్ గ్రేట్
టైమయు
సూపర్ బాగున్నా ది మీ
మీరు అంతే కదండి మీరు ఎవరి వర్ లో వాళ్ళు వెళ్ళిపోతారు
అవును మార్నింగే వెళ్ళిపోతామండి మార్నింగ్ అంటే మా ఏం లేదండి మార్నింగ్ లేస్తా నేను సెవన్ ఎట్లా లేస్తా కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తా సెండ్ ఆఫ్ మళ్ళీ రెడీ అయితా నేను మా మా మేడం ఇద్దరం డ్యూటీకి వెళ్ళిపోతాము మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కి వస్తాము వన్ థర్టీకి అట్లా వస్త ము మళ్ళా త్రీ కట్లా ఆఫీస్ క వెళ్తాము మళ్ళ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కలా రిట బ్యాక్ వచ్చేస్తాము
ఇంకా పిల్లలు మీరు అంతా వచ్చేస్తారు ఫైవ్ థర్టీ ఆహా ఫైవ్ థర్టీ వరకు ఇంట్లో అందరు వచ్చ చేస్తారు ఇంకా అదే ఆలస్ట్ ఇంకా సిక్స్ వరకు అందరు గ్యాదర్ అయిపోతారు మీరు ఆ హ ఆ తర్వాత సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటారా
కబూర్లో చెప్పడానికి నేను ఇంట్లో ఉన్నాను మేడం
ఆహా పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయాలి కదండి
ఆ పిల్లతోని చేస్తాను నైట్ ఇగా ఎయిట్ థర్టీ నైన్ తర్వాత
ఆహా ఓకే డిన్నర్ చేసే టైమ్ లో సరదాగా కబుర్లు చెప్పుకుంటారేమో ఓకే బాగుం
మైటిగా పడుకుంటాము మళ్ళా మా మేడం ఫైవ్ థర్టీ సిక్స్ కెళ్ళిస్తది ఆమె ప్రిపరేషన్ లో ఆమె అన్ని ఆమె అన్ని పనులు తను చేసుకుంటుంది ఏమైనా చిన్న చిన్న మైనర్ ఏమైనా వర్క్స్ ఏముంటాయి
అదే అదే అదే హెల్ప్ చేసుకోవాలి కదా ఒకరికి ఒకరు ఇంకా ఇద్దరు డ్యూటీస్కిళ్ళలేవాళ్ళు కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఇంకా డైలీ రొటీన్ పనులు అలా అలా
అవునవునండి అదే అలా చేసుకుంటున్నాం ప్రై
అదే అదే అదే
అ ఇంకా టూ డేస్ లో ఉగాది వస్తుంది కదా, ఏమన్నా ప్లాన్ చేసారా మీరు టూ త్రీ డేస్ లో ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా ఎక్కడికైనా ఏమైనా ప్లాన్ చేశారా
ఆ ఉగాది అంటే ఇంకా హోమ్ టౌన్ కి వెళ్దామని ప్లాని ప్లానింగ్ లో ఉన్నామండి పిల్లలకి ఈరోజు ఎగ్జమ్స్ అయ్ పోయయి మా సార్కి రేపు కాలేజ్ ఉంది కాల్ కాలేజ్ అయి పోయాక ఈవినింగ్ అట్లా బయలుదేర్ ద్దామని ప్లాన్ లో ఉన్నామండి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ.